హయ్ మేడమ్ బాగున్నారా
బాగున్నాను మేడమ్ మీరు
ఆ బాగునాండి ఏం చేస్తున్నరు
ఆ ఇప్పుడే డిన్నర్ అయిపోయిందండి మీరేం చేస్తున్నరు
డిన్నర్ చేసేసి ఇంకా బయటకలా ఈవినింగ్ వాక్ వచ్చా నేను ఏం చేసారు స్పెషల్స్ ఏంటి ఈ రోజు
ఈ రోజు స్పెషల్ చికెన్ చేశారు పన్నీర్ చేశారు
అవునా మీరు వెజ్జా నాన్ వెజ్జా
నేను వెజిటేరియన్ అండి
ఓకే నాన్ వెజ్ తినరా అయితే
తిననండి మీరేం తిన్నరు
మాది ఈ రోజు గోరిచిక్కుడు చేసాను
ఓహో
ఆ ఇంకా పేరెంట్స్ వచ్చేసి వాళ్ళు నాన్ వెజ్ తెచ్చుకున్నారు నాన్ వెజ్ చేసుకున్నారు
ఉహు
అంటే మీకు కంప్లీట్ గ అసలు వెజ్ లో ఏమిష్టము
వెజ్ లో ఏమిష్టం అంటే ఆల్మోస్ట్ తక్కువగానే తింటాను బట్ తింటూ వెజిటెబుల్స్ అన్నీ తింటాను
ఉహు హెల్త్ ఏమన్న ఇష్యూ ఉందా అండి
ఆ కొంచెం కోల్డ్ అండ్ కాఫ్ ఉందండి
అవునా టాబ్లెట్స్ వేసుకోపోయారా
వేసుకుంటున్నాను
ఏం వాడతరు అలోపతియా హోమియోపతి యునాని
అంతగా ఏం వాడను మాక్సిమం నేను ఆ నాచురల్ హోమ్ రెమెడీసే వాడతాను వేసుకుంటే లివో సిట్రిజన్ వేసుకుంటాను అంతే
ఓకే ఓకే ఆ లీవోసిట్రజిన్ వచ్చేసి ఇది అలోపతి కదా మెడిసిన్
ఓకే
ఉ నాచురల్ అయితే ఏం వాడతారు ఇంట్లో
ఇంట్లో ఆ పాలల్లో పసుపు వేసుకోవడం లేదంటే ఆవిరిపట్టడం
ఓ
అలా
రిలీఫ్ అవుద్దెయో మికలా అయితే
ఉమ్ అవునండి
ఓకే అంటే ఆవిరి ఎన్ని టైమ్స్ పడతారు అల ఆ ముక్కు లోపల వేడి ఏం తగలదా మీకు
తగులుతుంది బాగా లా తగిలినప్పుడు మనం యునో ఆపచ్చు ఒక ఫైవ్ సెకండ్స్ వరకి
మ్ హు నాకు మొన్న ఈ మధ్యల అంటే లాస్ట్ మంత్ ఆ కోల్డ్ అయింది బట్ ఈసారి అంటే ఎప్పుడు కోల్డ్ అయినా కూడా ఒక వన్ వీక్ లో క్లీ యర్ అయిపోయేది బట్ దిస్ టైమ్ నాకైతే వన్ మంత్ ఉందండి అసలు చాలా ఉంటే చాలా సఫర్ అయ్యా ఆ స్నీజింగ్ కఫ్ అసలు చాలా హెవీగా ఇప్పుడు ఇప్పుడే సెట్ అయ్యా సేమ్ నేను కూడా ఏం యూస్ చేయ్యను ఆ హోమ్ రెమెడీసే ఆ కొంచెం కఫ్ వచ్చినప్పుడుయితే కఫ్ స్ట్రిప్స్ నేచురల్ హోమ్ రెమిడీసే లైక్ ఏమన్నా కొంచెం ఈ ఆయిల్స్ ఉంటాయి కదా హెర్బల్ ఆయిల్స్
ఉమ్
లైక్ ఆయుర్వేదిక్ అనుకోండి ఇంగ అది కొంచెం ఎక్కువ వర్క్ అవుట్ అవుద్ది నాకు ఇంకా మోస్ట్లీ ట్రావెలింగ్ టైమ్ అయితే నేను జింద జిలిస్ మాత్ర క్యారీ చేస్తాను సాను సో దాని వల్ల నాకు ఎనీ టైమ్ ఎక్కడున్నా గూడా అది ఒక అలా నోట్ లో వేసేసుకొని లేదంటే హ్యాండ్ కర్చిఫ్ క్యారీ చేసుకొని యూస్ చేసుకుంటుంటే ఆ నోస్ టు నాస్ట్రిల్స్ అనేవి కొంచెం రిలీ రిలీఫ్ అవుద్ది నాకు కా నోట్లో వేసుకోవడం వల్ల గొంతులో నుండి కూడా అంటే బాడీలోకి ఇన్టేక్ అయిపోయి ఇమ్యూనిటీ కి సపోర్ట్ ఇస్తుంది అలా తొందరగా క్యూర్ అవుతుంది నాకు
ఎన్నిసార్లు తీసుకోవాలండి
అంటే ఇంకది క్వాంటిటీ ఇంతనేమి ఉండదు ఆ లైక్ ఆ నాకు ఎక్కువ ఉందినుకోండి ఈవెన్ టీ కాఫీ లో కూడా కల్పేసుకొని తాగుతాను హాట్ వాటర్ లో తాగుతాను ఆ ఎమ్టీ గ కూడా ఒక డ్రాప్ అలా వేసేసుకొని జస్ట్ వాటర్ తాగేస్తాను
అంటే పర్ డే ఇన్ని టైమ్స్ ఉ
ఆకా ఫోర్ ఫైవ్ సిక్స్ అని వేసుకోండి అంతే ఫోర్ ఫైవ్ సిక్ క్సు అలా
బే ఓకే ఫోర్ సిక్స్ టైమ్స్ యూస్ చేయొచ్చు డే లో పర్ డే లో
ఆ చేస్తాను నేనైతే చేస్తాను
ఆ మామూలుగా అంటే ఎంత క్వాంటిటీలో వేసుకోవాలి
జస్ట్ ఒక డ్రాప్ అంతే ఎక్కువ క్వాంటిటీ యూస్ చేయొద్దు ఎందుకంటే చాలా పంజెంట్ ఉంటుంది ఫ్లేవర్ వచ్చేసి మనకి ఆ అయి సరి తట్టుకోలేం ఎక్కువ వేసుకుంటే
ఉమ్
ఉమ్
అబ్బ సో అంటే ఎలాంటి టైప్ స్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ వాడతారంటారు
ఆ మనకి ఆయుర్వేదిక్ లో అయితే వామ పువ్వు ఒకటి ఉంటుంది పుదీ పువ్వు వామ పువ్వు ఇంకా పచ్చి కర్పూరం అని చెప్పేసి కొంచెము క్రిస్టల్ ఫామ్ లో ఉంటాయి ఉంటాయి అన్నమాట అంటే వాటి నుండి ఎక్టట్ చేసిన ఆ కెమిక లైజ్డ్ ఫ్యాక్టర్స్ ఏదైతే ఉంటాయో వాటిని డ్రై చేయడంతో అది ఒ ఒక వైట్ క్రిస్టల్ పౌడర్ ఫామ్ అవుంది అ దాన్ని ఆ మనకి ప్యాక్ చేసి పెట్టేస్తారు ఫ్రీజర్ లో ఉంచాలి ఆ బయట పెట్టామని ఎయిర్ తగిలితే ఆ ఆయిలీ అయిపోతది న్మాట
ఓకే
సో అవి తీసుకొచ్చేసి ఆ మూడు ఒక గ్లాస్ యిల్లో వేసేసుకున్నామంటే ఆ మూడు కలిసిపోవడం వల్ల ఆయిల్ సో దాన్ని ఆ ఒక లీటరు ఆ వాటర్ కి జస్ట్ ఆ త్రీ డ్రాప్స్ ఆయిల్ వేసేసి షేక్ చేసేసుకొని ఆ డే అంతా కూడా వాటర్ ని కన్జ్యూమ్ చేస్తూ ఉండాలి సో దాని వల్ల కూడా ఇంటర్నల్ గా మనకి ఏదైతే ఆ ఫార్మ్ అయిందో లైక్ కోల్డ్ గాని కఫ్క గాని లైక్ వైరల్ బ్యాక్టీరియాల అదంతా కూడా ఎలిమినేట్ చేసేసి ఆ ఇమ్యూనిటీ పరంగా కూడా మన స్ట్రాంగ్ గా బిల్డ్ అవుద్ది బాడీకి
ఓకే
హ్మ్
అలోపతికి హోమియోపతికి తేడా ఏంటండి
అలోపతి వచ్చేసి మనకి కంప్లీట్ గా ఇంగ్లీష్ మెడిసిన్ అది లైక్ ఎక్స్ట్రాక్షన్ కి ఇంకా అడిషనల్ గా ఆ కొన్ని కెమికల్స్ అనేవి కలుపుతారు వాటి వల్ల ఏంటి అని అంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి హోమియోపతి వచ్చేసి ఇది కూడా ఆ మన దగ్గర జ ఆ అవైలబుల్ ఉన్నా లీఫీ హెడ్బల్స్ తోనే చేస్తారు కాకపోతే హోమియోపతి ట్రీట్మెంట్ అనేది డోసేజ్ తక్కువ ఉంటుంది ఆ ఏదైనా ఒక డిసీజ్ కి మనం వేసుకుంట ంటున్నాము హోమియోపతి మెడిసిన్స్ అంటే అలోపతి ఏమో ఫాస్ట్ రిలీఫ్ ఉంటుంది అదీ ప్రాబ్లమ్ ని కంప్రెస్ చేస్తుంది కంప్లీట్గ రిమూవ్ జేయ్దు
కే
ఆ హోమియోపతి ఒచ్చేసి కంప్లీట్గ రిమూవ్ చేయడానికి వర్క్ అవద్ ది సో దట్ అది టైమ్ టేకింగ్ అన్మాట్ అంటే అలోపతి తీస్కున్నప్పుడు మీకు వన్ డే లో దగ్గినటువంటి ప్రాబ్లము హొమియోపతి ఏమో కంప్లిట్గ రిమూవ్ చ్ చేడానికి దానికి టెన్ డేస్ టైం పడ్తుంది అనె ఇటుక్ టెన్ డేస్ టైమ్ సో పేషంటి కీ ఆ పేషెన్స్ లెవెల్స్ అనేవి ఉండాలి నేన్ వెంటనే వేస్కోగానే తగ్గిపో పోవాలని కాకుండ మీకు మంచి ఐడియా ఉండుండాలి గదా లైక్ హమియోపథికి హె నాచ్రోల్పతికి, అలోపతికి
ఔనండి కొంచం
ఆ మీ ఇంట్లో ఎవరైనా ఉన్నార లైక్ డాక్టర్స్
అ ఉన్నారండి
ఎవరున్నారు
మ సిస్టర్ ఉన్నారు
ఆహా ఏం జేసారు
తను ఫార్మసిస్
ఒకే దేంట్లో అండి ఫార్మసీ
ఫామసి
అంటే ఏ ఫార్మసీ అని అ ఇప్పుడు మనం అనుకున్నట్లుగా హోమియోపతి ఉంది నాచ్రోపతి ఉంది గదా తను ఏ ఫార్మసీ జేసింది
తను హోమియోపతి ఎగ్జాక్ట్గ తెలిదు బట్ హోమియోపతి తినది
ఆహా హోమియోపత్
మీరేం చేస్తూంటారండి
ఆ నేను ఒచ్చేసి చైల్డ్ సైకాలజిస్ట్ మాడం
ఎక్కడండి
ఆ మేమున్న చోటులనే స్కూల్స్ లో చెప్తానండి నేను
అ
ఆఓ
చైల్డ్ సైకొలజిస్ట్ అంటే ఆ అంటే పిల్లల్నీ ఆ ఏమంటరు ఆ లైక్ వాళ్ళకీ కౌన్సిలింగ్ ఇస్తార లేదంటె ఆ ఎక్కువ్గా పేరెంట్స్త్ ఏమన్నా
గైడెన్స్ యండ్ కౌన్సిలింగ్ చేస్తానండి నేను అంటే స్కూల్లో పిల్లల్కి మోస్ట్లీ అల్లర్ ఎక్కువౌతుందనో ఎగ్జామ్స్ మా క్స్ తక్కువ ఒస్తున్నాయనొ డల్గా ఉంటున్నారు, ఫుడ్ తినట్లేదు, ఫోనేక్కువ చూస్తున్నారు ఇలాంటి ప్రాబ్లమ్స్ సో పేరెంట్స్ కంప్లైంట్స్ తీసుకొస్తూ ఉంటారు సో వార్డ్ కీ నేను కౌన్సిలింగ్ ఇస్తాను ఇంకా ఏం చెయ్యాలి ఏంటి అని చెప్పేసి గైడెన్స్ చేస్తా చ్చను మీ స్కూలింగ్ టైమ్ లో ఎలా ఉండేది
స్కూలింగ్ టైమ్ లోన అండి మాక్సిమం ఆ ఆడుకుంటారు
మ్మ్
ఎక్కువ చూడరు మాక్సిమం ఆ ఫిజికల్ యాక్ట్ యాక్టివిటీస్ లో ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వడం ఆ ఎక్ ఎక్కువగా ఫోకస్ గా చదవడం ఎలాంటి రిస్ట్రాక్షన్స్ ఉండేవి కాదు ఫోన్స్ వచ్చిన నప్పటి నుంచి డిస్ డిస్ట్రాక్షన్స్ పెరిగిపోయాయి
ఓకే ఓకే ఓకే మేడం థ్యాంక్ యూ
ఆ థ్యాంక్ యూ మేడం మీక్ కూడా
గుడ్ కన్వెషన్